గుడ్ ఈవినింగ్ అండి మీక్ గుడ్ ఈవినింగ్ అండి బాబు వగున్నారా అండి
ఆ బాగున్నా బాగున్నారా
బాగున్నా అండి అయిపోయింద అండి డిన్నర్
అ అయిపోయిందండి మీరేం చేశారు డిన్నర్ లో
నేను పప్పు చాటు చేసాను అండి మధ్యాహ్నం అదే తిన్నాం
ఆహా అప్పు చార్లో ఇంకా ఏం చేయలేదా
ఆమ్లెట్ అండి
చికెన్ అండి మా సిస్టర్ దగ్గరకు వచ్చిన చి ఎం చేసను
అవునా ఎప్పుడు వెళ్లారండి
ఈవినింగ్ వచ్చానండి
ఎందు కూూర్కేనా అళ్ళే కొండ పోన్నా వర్క
ఏ లేదు నార్మల్గా పిల్లలు గుర్తొచ్చి వచ్చా
అవునా ఎంత మంది పిల్లలండి మీ అక్కకు
ఇద్దరు అబ్బాయిలు
ఇద్దరు అబ్బాయిలేనా అమ్మాయిలు లేరా అండి
లేరండి
అఐగో
మీరేం చదవాలండి
నాది బిఎడ్ అయిపోయిందండి పిది చేద్దాం అనుకుంటున్నా ఈ ఇయర్
ఆ ఎంట్రెన్స్ రా సారా మరి
రాయలేదండి
ఆహా రాయండి ఈసారి పడుతదిగా మళ్ళీ
ఆ అవును తెలిస్తే నాకు చెప్పండి
ఆ చెప్తాండి
లెనిన్ మీ క్వాలిఫికేషన్ ఏంటండి
నాది డిఏడ్ అయిపోయిందండి డిగ్రీ అయిపోయింది డిఎడ్ అయి పోయింది పీజీ కూడా అయిపోయింది
అవునా అండి నెక్స్ట్ ఏంటండి ఫ్యూచర్ ప్లాన్స్
ఫ్యూచర్ ప్లాన్స్ అంటేం నాకు గౌడ్ జాబ్ కోసం ప్రిపేర్ అవు అవుతున్నా హ్మ్ మొన్న సెట్ కూడా రాసానండి కానీ ఒక ఫిఫ్ టీ మార్క్స్ తో బ్యాకప్ అయిపోయినా
అయ్యో
హ్మ్ వన్ నాట్ వన్ నాట్ ఎయిట్ వచ్చాయి చదవకుండా రాస్తేనే చదివి రాస్తే వన్ ఫిఫ్టీ క్రాస్ అయ్యే టి కావచ్చు
కావచ్చు చదవాలండి చదివి అప్లై చేయాలి చదువకుండ ఎందుకు అప్లై చేయాలండి
అసలు చ బుక్ కూడా తెచ్చుకున్నా అండి వీలు పడలేదు అటు ఆ నా పని చూసుకోవాలి ఇటు చదవాలి అంటే ఇగ
మీరు హౌస్ వైఫా జాబరా అండి
జా అంటే జాబ్ చేస్తానండి ప్రైవేట్ గా
అవునా
దాని కోసం ఇగ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఇక
ఇ చెయ్యడి సమాహళస్లో ఇద
అదే అండి గా పీజీ అయిపోయింది ప్లాన్ ఏం చేస్తున్నా అంటే బిఎడ్ విత్ ఎంఈడి ఉంటే బాగుంటదేమో అని అ పిస్తుంది కాకపోతే ఆలోచిస్తున్నా
ఒకేవేళ మీద ఏమైన్నా చేస్తే నాకు చెప్పండి నేను అదే చేస్తాను
ఆ సరే అండి చెప్తా మళ్ళీ రికార్డ్స్ రాయాలి రాస్తారా
రాస్తా అండి దాంట్లో ఏముంది మన్నటి దాకా రాస్తా రికార్డ్స్
ఆహా బిఎడ్లో ఇదేం సబ్జెక్ట్ అండి
నాది బియడ్ ఫిజికల్ మా్యాథ్స్ మ్యాథమెటిక్స్ అండి
ఆహా
ఉ
అంటే లాంగ్వేజ్ అంటూ ఏం తీసుకోలేదు
తీసుకోలేదండి నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం తెలుగు కానీ హిందీ కానీ ఇకా ఇంగ్లిష అ అంటా కాదు వేస్ట్ అని తీసుకోలేదు మొత్తం గ్రామ గ్రామాల గ్రామర్ కదండి హళ్తలక నొప్పి
అది తెలుగు సోషల్ అండి
నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అండి తెలుగు హిందీ కానీ లాంగ్వేజ్ స్టార్టింగ్ నుండి
నాకు ఇంగ్లీష్ అంటే ఇంట్రెస్ట్ చాలా
లోనే పాస్ అవుతానో ఫెయిల్ అవుతా డౌట్ఫుల్గా ఉండదు తెలుగు
ఆహా
ఆర్డర్ మ ఫిఫ్టీన్ మంత్ వచ్చాయండి బాగానే
ఆహా నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం ఇష్టం అండి కాకపోతే ఇంగ్లీష్ చెప్పే సార్ మంచిగా లేరు అనేసి తెలుగు తీసుకోవాల్సి వ వచ్చింది ఆ తెలుగు తీసుకున్నందుకు మళ్ళ ఎంఏ తెలుగు చేస్తేనే బెనిఫిట్ లేకపోతే వేస్ట్ అది ఇది అన్నారు ఏమే తెలుగు చేసాను ఎంఏ తెలుగు చేసిన తర్వాత అందర ఏమంటున్నారు నిది సోషల్ కదా సోషల్ పర్పస్ చేస్తే అయిపోయేది కదా అమ్మా తెలుగు ఎందుకు చేసి నవు అని అంటున్నారు
అవును తెలుగు కొంచెం లాంగ్వేజ్ కదండి ఇంగ్లీష్ సోషల్ అయితే కొంచెం సబ్జెక్ట్ లాగా ఉంటుంది వది కదా ఫ్యూచర్ సోషల్ మీద ఉంది
ఆయనా తెలుగు నాకు మంచిగానే వచ్చిందండి ఆ అందులో పాయింట్స్ కూడా బాగానే వచ్చినాయి కాకపోతే పీజీ లో
హు హా
హ ఇప్పుడు సోషల్ తీసుకొని మళ్ళా చదవాలి అంటే మళ్ళా ఎంట్రెన్స్ రాయాలి మళ్ళా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలా ఏం చేయ్యాలో అర్ధం కావట్లేదు ఇదంతా పక్కన పెట్టి చ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామ అని ఆలోచిస్తాన
అవునండి అదే బెస్ట్ ఆప్షన్
హు
మ్ మీరు స్కూల్ చెప్తా అన్నారు కదా అండి టీచర్ జాబ్ కదా
ఆ మా స్కూల్లో నాకం ఒక సబ్జెక్ట్ లేదండి నేను టీటీసీ చేయడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ అయింది
నేను టిటిసి చేశానండి మరి
ఉ మీరంటే ఒక సబ్జెక్ట్ ఎవరైనా ఖాళీ ఉంటే వెళ్ళినట్టున్నారు కానీ నాక్ ఏంటంటే నాకు అక్కడ ఆల్రెడీ సోషల్ కి ఉన్నారు అని అన్నా న్నారు అంటే ఇక ఏ ఇదైనా చెప్తుది అన్నట్టు వాళ్ళు ఏది ఇస్తే అది చెప్పలలే ఇంగ్లీష్ ఇస్తే ఇంగ్లీష్ చెప్పాలే హిందీ ఇస్తే హిందీ చెప్పాలే
తెలుగు ఇవ్వమన్నా అండి మంచిగా తెలుగు మీద గ్రిప్ వస్తుంది కదా మీ గ్రామర్ మీద ఇద తెలు
ఆ ఎందుక అండి అది స్కూల్లో తెలుగు చెప్పడం ఐ లైక్ సోషల్ అనేసి తీసుకోలేదు ఇంకోటి ఏంటంటే మా ప్రిన్సిపాల్ సార్కి కొంచెం ముస్లిం వాళ్ళకు తెలుగు ఏంది అన్నట్టు ఏంటివి అంటే లాంగ్వేజ్ ప్రాపర్గా రాదు అన్నట్టు ఆయన మైండ్ లో ఫిక్ పిక్స్డ్ చేసుకున్నారు అట్లా
మైండ్ సెట్ అలా అయిపోయింది అండి ముసలోడు కదా అండి అందుక్ ఎలానో అయిపోతది
అదే అదే మ్మ్ మీ పిల్లలు ఉన్నారా అండి ఆ తిన్నాను ఆహా ఏం చదువుతున్నారు
ఒక్కడేమో ఫోర్త్ సెకండ్ థర్డ్ ఫస్ట్ థర్డ్ వన్ ఫస్ట్ అండి
ఆహా
హు
ఇంకా
కుల్లో జాబ్ చేస్తారండి
నేను ఆ ఇంకా
ఇంకా చెప్పండి
మ్మ్మ్ చెప్పాలి మీరే ఆ తిన్నా అండి
చికనా
ఆ చికెన్ చేసారు మీరు పప్పు చారు తిన్నారన్నారు ఎగ్ గ్ ఆమ్లెట్ ఎలా వేసారండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చెయ్యరా
నేనా అండి నార్మల్ హాఫ్ బాయిల్డ్ ఎగ్ జస్ట్ ఎగ్ అది ప్యాన్ మీద ఆయిల్ ఏసి దాని నుంచి కొంచెం సాల్ట్ ఏసి ఎగ్ ఏయ్ ఎయిడమే అంతే ఉమ్ హఫ్ బాయిల్డ్ ఎగ్ మ్ మీకు ఇష్టామా అండి వంటలు
ఓతే మా మమ్మీ చేస్తారు నేను చెయ్య
అవునా
మ్మ్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చెప్పరాదండి ఒకసారి
చికెన్ బిర్యానీ ఆ అండి ఫస్ట్ చికెన్ ని నీట్గా వాష్ చేసుకోండి ఆ వచ్చండి
ఆహా ఆ చెప్పండి
కెన్ ని వాష్ చేసుకోండి
ఆ
దాంట్లో కొంచెం కూడా వాటర్ ఉండద్దు వాటర్ ఉంటే స్మెల్ వస్తది కొంచెం సో వాటర్ మొత్తం డ్రై చేసేయాలి చేసాక జింజర్ గార్లిక్ పేస్ట్ వెయ్యాలి ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు మ్ కారం ఉప్పు ఇవి వేసాక గరం మసాలా కోతిమీద కట్ చేసి వెయ్యాలి పుదీనా పచ్చిమిర్చి ఒక టెన్ లెమన్ కడ్ ఇదంతా మసా మొత్తం కలుపుకోవాలి చికెన్ కి కలుపుకున్నక ఎట్లీస్ట్ ఒక వన్ అవర్ ఆర్ ఫార్టీ మినిట్స్ ఉంచాలి అట్లనే దాన్ తర్వాత రైస్ ని కడుకు వాష్ చేసుకొని అదొక థర్టీ మినిట్స్ వెయిట్ చేసుకోవాలి అద అయిపోయాక ఫస్ట్ వా త తీసు కొని దాంట్లో ఆ ఇది గరం మసాలా ఉంటది చూడండి విడిగా ఉండేది పొడర్ కాకుండా ఆ ఆవాలు క్రావుంటాయి కదా పట్టా అవన్నీ వేసుకోవాలి బేలీఫ్ బిర్యాని ఆక్ కు బేలీఫ్ అంట అవి వేసుకున్నాక కొంచెం అది మర్ గాక కొతిమీర పుదీనా ఒక టు పర్చిమిర్చి వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆ వాటర్ మరిగేటప్పుడు రైస్ ఏస్కోవాలండి రైస్ ఏసుకున్నాక రైఫ్ ఒక్ ఒక ఫిఫ్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఆయి అపోయింది అన్నప్పుడు ఈ మనా ఏమతే మసాలా ఏదైతే ఉందో బిర్యానీ దాంట్లో ఆ రైస్ వేసుకొని దంపే దంపలో ఇవ్వాలి అంత అంటే బాగా ఈజీగా ఉంటది సింపుల్ అప్పు కొంచెం పైన ఆయిల్ ఆ వన్ మోర్ ఇంకొకటి ఏంటంటే మనం ఉల్లిగడ్డ కట్ చేసి ఫ్రై చేస్
ఆ
ఆ అది కూడా పైన ఏసుకోవాలి ఆయిల్ ఘీ ఇవన్నీ ఏసుకొని దమ్ మీద ఇవ్వాలి ఒక ఫార్టీ మినట్స్ పత్రదండి దమ్ము ఒక మంచిగా సిమ్ మీద ఒక తవ్వ పెట్టి ఇస్తే నీట్గా అయిపోతది కింద ఏం అంటుకోదు హ్మ్
నాకు ఫిష్ ఫ్రై ఇష్టం అండి
ఫిష్ ఫ్రై ఇష్టమా అం
హ్మ్ ఫిష్ ఫ్రై నేనే చేస్తా ఎప్పుడు
అవునా ఎలా చేస్తారండి
ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని అంటే ఫిష్ ని వాష్ చేస్ కోవాలి మంచిగా కొంచం ఆయిల్ తీసుకొని అందులో కి అ ఉ అల్లం వెల్లుల్లి పేస్ట్ కా రం పసుపు పసుపు ఎస్తే ఎస్ కోవాలి లేకపోతేలేదు అది మన ఇష్టం ఆ కారం ఆ ఉ ప్పుయేసి మంచిగా కలిపి అది ఫిష్ కి పట్టియాలి మంచిగా పట్టించి తర్వాత కొంచము ఫ్యాన్ కింద పెడితే కొంచెం ఆరుతది ఆరిన తర్వాత అవి ఆ పెనం పెట్టేసి దాని మీద ఆయిల్ వేడి అయిన తర్వాత టూ టూ పీసెస్ అయినా త్రీ త్రీ పీసెస్ అయినా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి,
ఉమ్ హూ నేను షాలో ఫ్రై చేస్తానండి డీప్ ఫ్రై చేయను
అహా అద్ ది నార్మల్ ఫ్రై యే డీఫ్రై లెక్ క అయిపోతదండి.
ఆ అదిఅదేమో కొంచం ఆయిల్ కొంచెం వేసి షాలో ఫ్రై చేస్తా హ్మ్ ఎక్కువ ఆయిల్ పెట ఆల్రెడీ ఫిష్ ఆయిల్ లో ఉం టది కదా
ఉమ్ అవునండి నాకు మంచిగా ఫ్రై అయితేనే నచ్చుతదండి లేకపోతే అసలు తినను దాన్ని
ఓకే అండి గుడ్ నైట్ బాయ్
ఓకే అండి మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు
ఓకే అండి బాయ్